వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది కాస్త గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం బాగానే వినిపిస్తుంది
ఆ చెప్పండి ఇప్పుడు వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి మనము ఇగో ఈరోజు దైనందిన జీవితం గురించి సంభాషణ మాట్లాడుకుందాం
చాలా గొప్ప అంశాన్ని ఎంచుకున్నారండి మీకు ధన్యవాదాలు మీకు చెప్పండి
సో మనం చూసుకున్నట్టయితే దైైనంగిక జీవితంలో మనం మన రోజువారీ పనులు చేసుకుంటాం కదా అసలు మనం రోజు ఎలా మన రోజు ఎలా ప్రారంభం అవుతుంది మిగతా రోజులు కూడా చాలా వరకు అలాగే సాగుతుంది కదా ఆ ఇప్పుడు మీరు చెప్పండి మీ మీ రోజు అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా గడుస్తుంది కాస్త చెప్పండి
మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు మేము డైలీ రోజు వారి జీవితంలో మేము పొద్దున ఆరున్నర గంటలకు లేస్తాము లేసిన వెంటనే కాసేపు ఎక్సర్సైజ్ గానీ జిమ్ లాంటివి ఆరల్స్ ఇంకా వ్యాయామం లాంటివి చేస్తాం ఆ తర్వాత మెల్లగా స్నానం చేసి అల్లా అల్పాహారం తీసుకుంటాం దాని తర్వాత యధావిధిగా మా పనులు మేము చూసుకుంటాం అండి ఇగా నిమగ్నమై ఉంటాం మా పనులో మేము
అవును ఇప్పుడు మనకు మన దైనందిన జీవితంలో పొద్దున వ్యాయయం వ్యామాయం చేయడం అనేది కరెక్ట్ నా అసలు దాని వల్ల ఉపయోగాలు ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది
వ్యాయామం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది వ్యాయామం అనేది ఇలాంటి చెడు అలవాట్లకు కాకుండా మనం ఇలాంటి రోజువారి లైఫ్ లో మంచి నిత్యంగా ప్రశాంతంగా ఉండడానికి వ్యాయామం చేస్తూ ఉంటాము మన శరీరంలో ఉన్న భాగాలు మంచి ఆర్థిక సమస్యలు కూడా అన్ని బాగానే ఉంటాయండి మనకు
అయితే మీరు ప్రొద్దున లేవగానే కాలినడకకు కొంచెం దూరం వెళ్తా అన్నారు కదా ఎంత దూరం వరకు వెళ్తా అ వెళ్తారు మీరు అసలు
దాదాపున ఒక రెండు మైళ్ళ వరకు వెళ్తామ అండి మేము
అయితే అది చాలా మంచి విషయం చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా చా ఆరోగ్యంగా ఉంటారు
అవునండి
మనం చూసుకున్నట్టయితే పెద్దలు రోజు పొద్దున లేవడం చాలా మంచి అలవాటు అని చెప్తుంటారు కదా అది ఎందుకు నాకు వివరిస్తవా
మనం పొద్దున లేవడం వల్ల మనం పనులు చ చక్కగా చేసుకోవచ్చు మన అలవాటు అయిపోతుందండి మనకు డైలీ ఎలా ఉండాలి రోజు ఎలా ప్రారంభించాలి లేవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి పొద్దున లేచి చదవడం గాని పెద్దల అంట అంటూ ఉంటారు పొద్దున్న లేచి చదవడం నేర్చుకుంటే చాలా గుర్తుంటుందని ఇది మీరు ఎప్పుడైనా విన్నారా
అర్థం కాలేదండి
మీరు పొద్దున్న లేచి చదవడం బాగా గుర్తుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు మీరు ఎప్పుడైనా విన్నారా
అవును విన్నాను నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను పొద్దున్న సమయంలో లేచ్ హ్మ్ పొద్దున సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ సమయంలో లేచి కాస్త మంచి పని చేయడం పదుకోవడం స్నానం చేయడం ఇలాంటి పనులు మనం చేస్తున్నట్టయితే మాకు రోజు పొద్దు పొద్దున మంచిగా స్టార్ట్ అవుతుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన బ్రెన్ తో చాలా కాంపిటీషన్ అనేది చాలా మంచిగా ఉందండి
అవునండి
అయితే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రోజు ఒక పని చేసాము
అవునండి
ఇప్పుడు ఈ రోజు మన డైలీ లైఫ్ స్టైల్ లో జరిగే పద్ధతులు నెక్స్ట్ రోజు ఏం జరగాలి ఎలా చేయాలి అనేది మీరు ముందుగానే ప్లాన్ వేసుకుంటారా లేదా సరే రేపు ఏమవుతుందో కానివ్వండి రేపటిది రేపు చూసు కుందాం అనేటట్టు మీ జీవితం అలా సాగిపోతూ ఉంటుందా
ఆ లేదండి మేము ముందుగానే ముందు రోజు అన్ని రేపు ఎలాంటి పనులు ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడెక్కడికి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకుంటామ అండి రాత్రి కూడాూ మేము ప్లాన్ చేసుకొని రే పొద్దున లేచి తొందరగా వెళ్ళడమా ఎక్కడికి వెళ్ళాలి, షెడ్యూల్ మన, ఉన్న షెడ్యూల్ కి ఎక్కడికి రీచ్ రీచవ్వాలి. మనం చేయాల్సిన పనులు ఏంటివి అని ముందుగానే ప్లాన్ చేసుకుంటాం అండి మేము.
అ మీరు చాలా మంచిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలావరకు పిల్లలు గాని పెద్దలు గాని పొద్దున అల్పాహారం చేయకుండా వారి పనులకు వెళ్తూ ఉంటారు కదా
అవునండి
ఈ అల్పాహారం చేయకపోవడం ఎంత వరకు కరెక్ట్ అంటారు. దాంట్లో ఏమన్నా మంచి చెడులు జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
అవునండి, మన అల్పాహారము చేయకపోవడం వల్ల మనకు లోపాలు తెలుస్తాయండి. మనకు అసిడిటీ లాంటివి కానీ లేకపోతే మనకు లోపట కలిగి ఆకలివేయడం వల్ల మనం ఏ పని మీద మనము ధ్యాస చూపించలేక పోతుంటాము. ఫస్ట్ మనం తిని పని చేసుకోవడం వల్ల మనం పని కూడా పూర్తి చేయగలుగుతాం మంచిగా కాన్సన్ట్రేషన్ తోని చేయగలుతామండి దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అల్పహారం చేయడం వల్ల
ఆ మీరు చాలా చక్కగా చెప్పారండి అయితే మనం చూసుకున్నట్టయితే, పొద్దున్న లేచి మన పనులన్నీ చేసుకుని కాస్త అల్పాహారం చేసి వెళ్ళాక, మనం మన పనులు చేసుకున్నాక, మధ్యాహ్నం పూట చిన్నగా పడుకోవడం అనేది కాస్త విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? లేదా మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడు మనం విశ్రాంతి విశ్రాంతి తీసుకొని పని చేసాం అనుకోండి మనం మిగతా పనులు కూడా చాలా అద్భుతంగా చేయవచ్చు మంచి కాన్సన్ట్రేటెడ్ గా చేసుకో విశ్రాంతి అనేది మన బాడీ మొత్తం రెస్ట్ కి సంబంధించి ఉన్నామనుకో, అన్ని ఆర్గాన్స్ కూడా లోపడ ఉన్న అన్ని కూడా కామ్ గా ఉండి చాలా అద్భుతంగా పనిచేస్తాం, మనం జర కాన్సన్ట్రేషన్స్ తోని పని చేస్తూ ఉంటామండి మనం దాని వల్ల.
అవును ఇప్పుడు మనం చూసినట్టయితే మనం రోజువారి పనులలో చాలా మంది స్టూడెంట్స్ అయితే కాలేజీలకు చదువుకోవడానికి వెళ్తారు ఇక పెద్దవాళ్ళయితే జాబులకు వారి వాళ్ళయి కూలిపనులకు వెళ్తూ ఉంటారు. కదా వచ్చినాక కుటుంబం తో కాస్త సమయం కేటి కేటాయించడం మంచి విషయమే కదా. సో మనము అయితే ఇలా కుటుంబంతో సమయం కేటాయించకుండా కాస్త కొంతమంది మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ క్టై వారి వారి మొత్తం సమయం అంతా మొబైల్ ఫోన్స్లోనే గడిపేస్తున్నారు, దీనిపైన నీ అభిప్రాయం ఏంటి?
అవునండి, ఈ మధ్య చూసుకున్నట్టయితే మనం చిన్న పిల్లలు గానీ ఎవరైనా పెద్దలు కానీ కూడా మాటలు తక్కువ జరుగుతుందండి. సంభాషణ మాట్లాడుకోవడంం లేదు ఇద్దరి మధ్యలో మనం ఫోన్ కి ఎక్కువ అలవాటయిపో ఫోన్లు చేసుకోవడం కలిసి తిరగడం ఇలాంటివి ఏం జరగట్లేదు నిత్యవారీ జీవితంలో అయితే అయితే పిల్లలు అయితే బాగా అలవాటు అయిపోయారండి ఈ ఫోన్లకయితే దాంట్లోనే అందరూ ఫోన్లు వీడియోలు చూడడం, యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని వీటికి బాగా అలవాటు అయిపోయారండి. దీని వల్ల మనుషుల మధ్య సంభాషణ అనేది తగ్గిపోతుందండి. ఇది చాలా మనకు ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ అనేది ఉంటుంది, మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవసర అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. మన ఫోన్ ఎంత తక్కువ యూజ్ చేస్తే మనకు అంత మంచిదండి మనకు కూడా.
అవును చాలా వాస్తవం జేప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనము మన రోజూ వారీ దైనందిన జీవితంలో పర్ పరుశుభ్రత ఖచ్చితంగా పాటించాలి గదా దానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు
నేను చాలా ప్రాధ ప్రాధాతానిస్తాన అండి నే నేను పరిశుభ్రతకైయితే మా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం గానీ పరిసరాలు గూడ శుభ్ర శుభ్రంగా ఉంచుకుంటాను మనం చేసే పని దగ్గర గూడ శుభ్రంగా ఉంచుకోవాలండి అది మనకి అలా ఎలాంటి అనారోగ్యం తీసు పోకుంటుండేనండి
మనం ఆహారం జేసే ముందు కాస్త చేతులు కడు కొడ మన పరిశుభ్రాల మన పరిశ్రమలను కాస్త తుడుచుకోవడం సో ఇలాంటి ఈ చిన్న చిన్న పనులను చేసుకున్నట్లయితే మనము చాలా ఫ్రెష్ ట్టిగా ఉండి మనకు ఎలాంటి రోగాలు రాకుండా చాలా మంచిగా ఉంటాం కదా
అవునండి
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ వార్తలను చదువుతూ ఉంటారు గదా ఇప్పుడు కొంతమంది వార్తలు చూడడం గూడ మానేశారు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఒ వార్తా పత్రికలు చదవడం ముఖ్యంగా అవసరం కదా
అవునండి
అండ్ అలాగే మనకు తెలియని విషయాలన్నీ వార్తా పత్రికలలోనే తెలుస్త ఉంటాయి గదా
అవునండి అది వాస్తవమే అండి మీరు మాట్లాడేది
అయితే మనము ఇలా ఏ తేలవాలన్న పత్రికలలో అండ్ అలాగే మన మొత్తం రోజువారీ పనులు గడిచాక మనము జాబ్ నుంచి గానీ చదువు నుంచీ గానీ ఎవరైనా వచ్చాక రాత్రి ఎ ఎంత సమయం లోపు భోజనం చెయ్యాలి అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి
మా మా అభిప్రాయం ఏందంటే మనం ఆ పని పూర్తయ్యాక వచ్చి ఏడు గంటల లోపు తింటే మంచిదని అంటున్నారండి ఈ మధ్య శాస్త్రవేత్తలు గానీ ఎవరైనా గానీ ఏడుమాడ్ సుమారు ఈవినింగ్ ఏడు గంటల లోపు తింటే మన ఆరోగ్యాన్ని కూడా మంచిది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇగ వార్తా పత్రికలు అనే దాని విషయం మీరు బాగా చెప్పారండి. అది నాక్ బాగా నచ్చింది ఆ విషయం మీరు గూడ అన్నట్లయితే ఈ మధ్య ఆ ఫోన్లు వచ్చినప్పనుండి మాత్రం మన వార్తలు చదవడం మానేసారు పేపర్లు చదవడం మానేశారు అన్ని ఫోన్లలోనే అందు ఉమ్మ్ ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలిసినప్ప నుండి ఇగ ఫోన్లు వాడటం ఎక్కువ అయిపోయింది వచ్చిన టక్ కొన్ టెక్నాలజీ వల్ల సమాజం ఇలా తయారైందండి
అవు మీరు గూడ చాలా మఖ్య చాలా చక్కగా ఆ విషయం గురించి మాట్లాడారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంది మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తూ వాళ్ల రోజువారీ జీవితంలో చాలా లేట్ నైట్స్ పడుకుంటున్నారు ఒకటి గంటలకు రెండు గంటలకు సో అలా పడు కోకుండా ఎంత సమయంలోపూ మనం పడుకోవాలి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము కదా.
మనిషికి మినిమం ఏడు గంటలు ఆరు గంటలు నిత్య అవు నిత్య. నిద్ర అవసరం అండి మనకు ఆరోగ్యంగా ఉండాలంటే. మనం నిద్ర ఆ ఏక్ తక్కువ ఉండడం వల్ల మనకు ఆరోగ్య సమ్మలు. సమస్యలు కలుగుతాయండి చాలా.
అవునండి మీరు చాలా వాస్తవం మాట్లాడారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే. ఎంత సమయంలో పడుకుంటారూ మీరు ఇతరులకు. వాళ్ళ రోజువారి పనులు ఎలా గడిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు ఎలా. వారి రోజు వారి ప. లను ఎలా సక్రమంగా చేయాలి అని మీ అభిప్రాయం ఏంటి.
సక్రమంగా చేసినప్పుడే కద మనం ప ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే అంత తొందరగా. పడుకోవచ్చు అండి అంత లేట్ నైట్స్ ఉండకుండా మనకు పూ మన పనిని. ఉదయం. సాయంత్రం లోపే కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మనకు నిద్ర అనేది మంచి ఆహారం తీసుకొని మంచి నిద. ద్ర తీసుకున్నామన్నా అనుకోండి ఆహారం కూడా మన వంటికి పడుతుంది. మంచి నిద్ర ఉంటుంది మనకి ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి.
చాలా బాగా మాట్లాడారండి దైనందిన జీవితం గురించి. మీకు ఈ విషయం మాట్లాడినందుకు ధన్యవాదాలు.
ఆ ధన్యవాదాలండి.
కాల్ ముగించ.